హలో
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లే ఇప్పుడే లేసిన నువ్వేం చేస్తున్నావు
ఇప్పుడే లేచీ దోశ తిని పడుకున్నా
దోసేనా మీ హాస్టల్ లో
అవును అమ్మా మమ్మల్నే బాగుంది మేమే వేసుకుంటాం
ఆహా చట్నీ బాగుంటాయా మరి వాటర్ వాటర్ ఉంటా
వాటర్ ఏ నో చట్నీ ఓన్లీ ోటర్
ఆ
నో చట్నీ ఓన్లీ వాటర్
ఓ షట్
అంతా వాటర్ే ఉంటది చెట్ని తక్కువ ఉంటది ఆమె వేసేది నేను బైక్ వెళ్ళిన నేను మా ఫ్రెండ్ వెళ్తే దోశలు లేవు క్కనే అమ్మాయి దోసలు వేసి ఇస్తా ఉన్నింది మళ్ళా వచ్చి మమ్ మమ్మల్ని మాత్రం మేము యేసుకో అనింది
అదేందంట రూలు
ఏందో
హమ్మ్
మేమే అడ్వాంటేజ్ ఇచ్చిన్నాము అది ఆ అమ్మా బాగా వాడిపోతాందే ట్లా కావాలంటే అట్లా
ఆహూ
మళ్ళ వచ్చి మునక్కానీ బంగపోతుంది ఇంకోటి తిను నీకోసం ఏసాను అంట
హా మునక్కాయ పెద్ద డేంజర్ కేస్ తు మునక్కాయ్ అన్నీ ఇన్ఫర్మేషన్ ఏ ఇస్తదని చెప్పి మంచిగా మునక్కైతే ఉంటుంది అన్నట్టు
ఉమ్ వండుకోండి మనం ఇన్ఫర్మేషన్ ఇయ్య
ఊ ఆమె అందుకనే నేేను తాపికి ఒకసారి నేనేం చూస్తున్నా అని చూడడానికి వస్తుంది నిన్న నేను స్నానం చేస్ నువ్వు నేను వచ్చినా నువ్ వాష్రూమ్ లో ఉన్నావు అనుకుంటా ఆ స్నానం చేస్తున్నావేమో నేను వచ్చి ఊసిపోయినా అంటుం మళ్ళీ వచ్చి
తే ఏం అంటా
మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసింది అప్పుడే ఆమె ఆఫీస్ లో ఆమె చెప్తే ఆమె వచ్చిందం టా అంటే అవునా అని చెప్పి పోయింది
ఆ ఆ ఎందుకబ్బా ఈ ఫ్రెండ్స్ కి ఈ కుళ్ళు నాకు అర్థం వాళ్ళతోనే ఉంటా
ర్ధమైతలేదు అసలు నేను ఫస్టుంచలే ఆమె రావద్దు రావద్దు అంటే ఆమెనే
అంతే కొన్ని టైం
ఆ
అంతే కొన్ని ఏం చేయలేం
ఆ నా పక్కనన్న ఉండకుండి ఇయ్యాల చూడు దే నేను ప్లేస్ చేంజ్ చేత్తా ఫస్ట్ ఫ్లోర్కి పోతే ప్లేస్ చేంజ్ చేత్తా ఆమె ప క్కన అస్సలే నా దగ్గర ఉంటే వద్దు
ఉమ్ ఈ రోజు నుంచేనా ఫ్లోర్ కి
ఫస్ట్ ఫ్లోర్ కని అన్నారు మరి ఒకవేళ లేదంటే వా ట్రైనరే ఈ రూం కొస్తే మమ్మల్ని ఇక్కడ ఉంచుతారేమో
ఉమ్
మిగతా అంటే త్రీ బ్యాచెస్ లాగానే ఒకలు ఫోర్ ఒకలు సెవెన్ మేం ఏమో థర్టీన్
కొట్టచ్చింటుంది ఆయనే నా మీ ట్రైనరు స్పెక్స్ పెట్టుకొని స్పెక్స్ పెట్టుకొనింటాడు
లేదు లేదు ఆ ఒకాయని స్పెట్స్ పెట్టుకున్న ఆయన వినయ్ యో ఏమో కానీ మాకు కాదు ఆయన మాకు వేరే ఆయన ఫుల్ కాలర్ ఏసుకొని
పేరు చెప్పొద్దు
పేరు ఆయన పేరు చెప్ త్తలేదు ఆయనా
చెప్పొద్దు పేరు అంటే మళ్ళీ పేరు చెప్పలేద
సారీ
ఆ హ్మ్
ఆ అనా
ఏం తిన్నావా
తిన్నా తిన్నా
ఏం తిన్నా
హ్మ్
ఏం తిన్నా
నేను దోషానే తిన్నా
అవునా నేను మా ఆంటికి చెప్పిన టిఫెన్స్ చేస్తే కాల్ చేయండి రైస్ చేస్తే చెయొద్దు అని
ఆ
పలకలే దొంగామొఖం
హు
ఎందుకు ఏం చేసు కుంటదామ్మాయి డబ్బులన్నీ చచ్చిపోయినప్పుడు వేసుకొని పోతదా
ఆ ఫస్ట్ నువ్వు అవన్నీ వేసుకో మనకు పెట్టేది కరెక్ట్ పెట్టాలి హ్మ్
ఏం చేస్తా మన టైమ్ మ
ఇంకే ఇక్కడెవరు దిన్ త పెద్ద షాంపూ ఉంది
నాది
ఆ హలో
నాదే
ఎన్నిర్
నేనే నాదే ఆ షాంపూ
అవును అదే సిక్స్ మంత్స్ వత్తదా అంటున్నా
ఆ సిక్స్ మంత్స్ తొక్క త్రీ మంత్స్ వస్తే గొప్ప
త్రీ మంత్స్
ఏం టదస్ స్నానం ఎక్కువ చేస్తా ఉంటా
వీక్ లో త్రీ టైమ్స్ ఐతే ఆల్టర్నేటివ్ డేస్
మండే సాటర్డే సండే ఫ్రైడే మ్యాండేట్రీ
ఆహా ఆయిల్ పెడతావా రే
ఆ ఆయలు పెడతాము ఒసారి ఒకసారి ఓపిక లేకపోతే అట్లే ఎంత ఓపిక ఉండదు కదా
హ
ఈరోజు పెట్టుకుందాం అనుకున్నాం పెట్టుకోల
హ
ఉ
ఇంకేంటి
ఆ
నీ పక్కన ఫ్రెండ్ బాగుందా
ఆ బాగుంది అది నాతో ఆడుకుంటుంది నాతో ఆడుకుంటుంది
ఎందుకు ఏం చేసినావు
చెక్కలు గిల్లి పెడుతుంది
టిఫిన్ చేసిందా లేదా ఇం కుక్క
లేదు తను తినదు మండే కదా టువెల్్ తర్వాత తింటది
మరి స్నానం చేయాలి కదా ఇప్పుడు టూవల్ అఐతానికి వస్తుంది కదా
అత్తతే కూడా లేయల తన్నాల వకేట్
ఉ
ఆ ఆ ఇంకేంటి
మీ రూమ్ లో అమ్మాయి ఇంటికి వెళ్తుందంటా
అదే ఫ్రైడే అని చెప్తున్నారు కదా
హ రోజ నైట్ ఏమన్నా మళ్ళీ కొద్ది రోజులు ఉన్న తర్వాత వస్తే ఒక వన్ వీక్ ఉంటదేమో ఆల్మోస్ట్ అడ
ఆాహా
చాలా రోజులు అయింది కదా డిసెంబర్ లో ఏమో వెళ్ళింది ఇప్పుడు వరకు వెళ్లలేదు
హ
అ
మా ముందరు మ అక్క కూడా వచ్చింది ఇంకా ఇద్దరు ఒకటే సారి అయితారు ఏమో కదా
మేబి ఎప్పుడుొస్తుంది తను కదిది
వన్ వీక్ తర్వాత్ త్తా అని చెప్పన్నది అక్క
అవునా వస్తద్ హ్మ్
హ్మ్
వస్తదిలే అంటున్న
హ్మ్
వీకెండయిపోయే మన్ డే వచ్చేసా సగండే ఆపోయే ఆఫీస్ కి పోవాలి చ్చ
హ్మ్
ఈ ఎంత వీకెండ్ మాత్రం త్వరగా అయిపోతది పయ్ ఏం చేద్దాం
ఆ
ఏం చేద్దాం వీకెండ్ మాత్రం త్వరగా అయిపోతది
హ్మ్ మండే తొందరొస్తది సాటర్డేనేమో నిద్రనే అయిపోయిద్ది
ఫ్రైడే ఎట్లుంటది అంటే జానవరి టు డిసెంబర్ లా ఉంటది స సార్ సాటర్డే టు సండే ఎంట్ ఉంటాది అంటే డిసెంబర్ టు జనవరి లాగా ఉంటుంది ే చుక్ నీ ఎంకమ
ఏం చేస్తాం బాజ్
ఇంకా చెప్పు
ఇంకేం లేదు షాంపూ అయిపోయింటే షాంపూ బుక్ చేసుకున్నా ఈరోజు వచ్చింది నిన్న వచ్చింది.
హ్మ్ హ్మ్
హ్మ్
ఈ ఈ షాంపూ కాస్ట్ ఎంత అయింది
సిక్స్ హండ్రెడ్ సంథింగ్
ఆ
సిక్స్ హండ్రెడ్
హ్మ్ హ్మ్ లీటర
ఆ వన్లీటర్
హ్మ్
అవే బెస్ట్ చిన్నవి రేట్ ఉంటయ్ అదే రేట్ కి పెద్దది వస్తుంది
హ్మ్
హామ్ అందుకే నేను పెద్దవే బుక్ చేసుకుంటా ఎప్పుడు కూడా ఇంట్లో అంతే ఇడ
కాాలి
అవును చేసుకున్నాంలే గుర్తు చేసి హ సరేలే అయితే బాయి మరి
సరిే బాయ్